హలో ఇ హాయ్ ఏం లేద లే మీరెం చేస్తున్నారు
ఏ లేదుూ ఎప్పుడై తిన్నాము అందరం కలిసి
అవు
ఆటలా ఆడుతు తున్నారు అందరు అమ్మమ్మ వాళ్ళు ఇట్లా
అవునా ఏం మాట్లా ఆడుతున్నారు
పచ్చి అవును పచ్చి పచ్చీస్ అనే ఆట గురించి
పచ్చేస అంటే ఆస్ర్చమనేనా
కాదు కాదు పచ్చీస్ అనేది
అష్ట చెమ్మలు స నాకు పచ్చిస్ చె
పచ్చీస్ అనేది పూర్వం నుంచే ఆడుతూ ఉంటారు. రాజులు ఇట్లా వేస్తుంటారు కదా పాచికలు అంటారు.
ఆ ఓకే
పాచికలు ఆడు చిన్నప్పటి నుంచి ప చీస్ అనేది ఉందన్నమాట చాలా బాగుంటది పచ్చిస్ ఎనిమిది కాయలు ఉంటాయి ఇద్దరు ఆడుతారు వ్యక్తులు ఆ ఇద్దరికి టీమ్స్ లెక్క కూడా చేసుకోవచ్చు అనమాట ఇద్దరు ఆడచ్చు నలుగురు ఆడొచ్చు ఆరుగురు ఆడొచ్చు కానీ ముగ్గురు అట్లా ఆడడం రాదనమాట
ఉ హుమ్
ఇద్దరు నలుగురు ఆరుగురు ఎనిమిది అట్లా ఆడవచ్చు చాలా బాగుంటది ఎనిమిది కాయలు వాళ్ళకి ఉంటే ఎనిమిది కాయలు ఆపోజిట్ టిమ్ కి ఉంటాయి అన్నమాట ఆ పెట్టుకో ఆ సేమ్ దాని ఇట్లో ఎట్లా అంటే ఆస్టాచమ్మా లాగానే ఉంటాయి కాకపోతే పచ్చీస్ అంటేనేమో ఆ ఎనిమిది అన్నమాట ఎనిమిది కౌంట్ చేసి పెట్టాలి పచ్చీస్ అంటే
హమ్
గవ్వలు ఏడుంటాయి ఏడు గవ్వలలో రెండు మూసుకొని మిజితాయన్నీ తెరూచ్చుకొని పడతాయి. అతే దాన్ని పచ్చిష్ అంటారు
ఓకే పచ్చి అంటే ఎనిమిది పెట్టాలా
ఆ పచ్చీస్ అంటే ఎనిమిది కాయలు లెక్క పెట్టి పెట్టాలి ఆ త్ర్రిసు అంటరు త్రీసు అంటే పదమూడు కౌంట్ చేయాలన్నమాట పదమూడు కౌంట్ చేసి పెట్టాలి ప పచ్చిస్కి త్రేసుకి దసుకి ఒకోక్క కాయ పావు పెట్ కోవడానికి అవకాశం ఉంటది ఎక్కించుకోడానికి దాస్ అంటే దస్ అంటే పది లెక్క పెట్టి పెట్టాలి పచిసు దాస్ త్రీస్ వీటికి ఎక్కు ఎక్కువ ఉంటే అన్నమాట చౌద అంటే మొత్తం అన్ని బోర్ల బొక్కలు కాకుండా ఓపెన్ గా ఆడితే చౌదు అంటారు పద్నాలుగు అన్ని అంటే అన్ని ఇట్లా
సెవెన్ తెచ్చుకొని పడితే సెవెన్ డబల్ చేసు టిపెట్టడం గ
ఆ అన్నీ అదే మూసుకో మ మొత్తము ఇట్లా బోర్లో బోక్కల పడి ననుకో ఇప్పుడ్ దాన్ని చెక్క అంటారు చెక్క అంటే సెవెన్ సెవన్ అంటారున్నమాట దానికి చాలా బాగుంటది ఆడుతుంటే ఆడాలనిపిస్తా ఉంటది అసలు
ఇది భగవద్గీతలో అదే మాయా జూదమఅడిన అదే కదా
ఆ అలాంటిది ఇది
సేమ్ అదేనే ఉ
అందరు చాలా వరకి ముసలి వాళ్ళు వీళ్ళందరూ ఆడుతుంటే అసలు ఎంత సంతోషంగా ఉంటందో తెలుసా మస్తు అనిపిస్తుంది ఇంకా మనం అయితే చిన్నప్పుడు చాలా ఆ బట్టలు ఆడేది కదా ఉప్పు పెందరాని ఆడేది
ఆ మేము ఉప్పు తెచ్చడు అంటాం
పల్లి అ అంట తెలుసా
తెలుసు
వాహ ఎంత్ అంత బాగుండేది అసలో మస్త్ అనిపించేది అందరూ కలిసి ఆడుతుంటే ఉఊరికి ఎది
ఇప్పుడు ఇంకా ఎండాకాలం కాబట్టి అందరు పనులు లేకుండా ఇంటికి దాన్న ఖాళీగా ఉంటారు అందరు కలిసి ఆడొచ్చు
చాలా బా అనిపిస్తుది పెద్దనాళ్ళ డబ్బలు కూడా ఎనిమిది మంది ఆడేది రెస్సు అయితే అసలు ఎంత బాగా ఆడేదిోఓ రెస్ ఆ చెట్టు కింద ఈ చెట్టు కింద చెట్టు ఇట్లా పైకి కూడా ఎక్కి దాచుకునేది అసలు మేమయితే మస్తు అనిపించేది మిల్లు ఉండేది కదా ఊర్లలో ఇంకై ఇ నార్మల్ గా ఆ ఎ ఎప్పుడైనా సమ్మర్ కి హాలిడేస్ క వెళ్ళినప్పుడు ఆ మిల్లు వెనక దాచు కునేది ఉనుక ఉంటది కదా ఆ ఉనుకలో దాచుకునేది మస్ అనిపించేది అసలు ఒక్క ఆట ఆడినాం అంటే అందరం ఎక్కడికి వెళ్ళిపోయే వాళ్ళం అప్పుడు కూడా ఇట్లా జెండర్ అద ఏం లేదుకుండే కదా గల్
అవున అందరం కలిసి ఆడుగు కొన్నట్టుందా
ఏ ఇట్లా భేదం లేకుండా మంచి గా చిన్న పిల్లలం కదా అప్పుడు అసలు భలే ఆడేదబ్బ ఊరు అంటే చాలు గేమ్సే గుర్తుకొచ్చేవి
చిన్నప్పుడు కూడా అందుకే ఎక్సైటింగ్ ఊరికి వెళ్దాం ఊరికి కెల్లామంటే ఆడు
అసలు ఎంత బాగా అనిపిస్తది ఇంకా జున్నకాయలని మామిడికాయలని అవి తెంపుకొచ్చుకునే వాళ్ళం అందరం కలిసి మళ్ళీ బావిలల దగ్గరికి వెళ్ళే వాళ్ళం ఈతలు కొట్టేది అందరూ
ఎండాకాలంలో అయితే పులిచింతకాయలు కూడా ఉంటాయి కదా
నీకు ఇంకొక ఆట చెప్పాల చింత గింజాలతోని ఆ చింతకుప్పలా ఆట అని ఆడుతుంటారు తెలుసా
ఆ తెలుసు కనీ ఇ నాకంతగా గుర్తులేదు
అటు ఏడు ఇటు ఏడు బాక్సులు గీయాలి ఒక్కొక్క బాక్స్ లో పదమూడు గింజలు వేయాలన్నమాట
ఉహు
ఏదో ఇద్దరు మాత్రమే ఆడాలి అది అయితే ఒక ఫస్ట్ ఎవరైతే తీస్తారో వాళ్ళు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క చి చింత గింజ వేసుకుంటూ వెళ్ళాలి అలా వేసుకుంటూ వెళ్ళి అయిపోతాయో మధ్య ఒక కుప్ప కాలిగా ఉందనుకో కుప్పన్ ఇట్లా కొట్టి నార్మల్గా పక్క కుప్ప ఎత్తుకోవాలి వాళ్ళకె ఇంగా కుప్ప
ఉ ఉ
ఎవరి ఇద్దరి ఇట్లో ఎవరి కేన్ని చింత గింజల ఉంటాయో చూసుకొని
ఇన్నాళ్లు వింద ఓకే
ఉప్మా లాంటిది పెద్ద డాడీ అని ఆడేవాళ్ళం తెలుసా హు మేము పెద్ద డాడీ అండి పదకొండు వాటితోనే ఆడేది అది ఇంకా ఈ రాయిరప్ప ఆట తెలుసా ఏమనా నీకు
తరా
కచ్చ గిన్నెలు కాదు రాయిరప్ప తప్ప అంటే ఎంత మంది అన్న ఆడొచ్చు ఒకరు మాత్రం దొంగ పైన కట్ట పట్టుకోవాలి హ్యాండ్స్ పైకి లే పి బకి దిరి వెనకకి తిరిగాకుండా సైడ్ తిరగాలి ఎవరైతే మిగతా వాళ్ళు ఉంటారో.. ఆయన వెనక ఉండాలి. రాయప్ప అన్నమాట అనే ఒక కట్టని. ఇట్లా అడంగా పడు పడుకొని ఉంటే వెనక ఒక ఒక అతను వచ్చి ఆ కట్టని పైకి.. స్టేస్ సడు వేరేట్ట.
హు.
స్లైస్ విసిరేసినప్పుడు అతను ఎవరైతే దొంగ ఉంటాడో మా నుంచి.. అయినా కట్టె ఎవ్వరికి కూడా తీసుకుపోకుండా ఆ కట్ట నీట్లో మేము. అందరం కలిసి కట్టెలు పట్టుకోవ అన్నమాట ప్రతి ఒక్క. ఒకక్కరికొక్క కథ పట్టుకునేది కట్టవ ట్టుకొని ఆ ఉక్క కట్టని ఏదైతే ఆ దొంగ పట్టుకున్నాడో అది విశ్రస్తాం కదా పక్కకి సో ఆయన ముట్టుకోవద్దు మేము ముట్టుకోవద్దు, మేము ముట్టుకోవచ్చు కాని ఆయన ముట్టుకోకూడదు. ఆ కట్టె దగ్గరకి వచ్చినాం అనుకో మేము, మేము మమ్మల్ని అవుట్ చేస్తాడుయినే. సో ఆయనని అటుూ ఇటు ఇటు అటు ఆడిచ్చ ఆడి. ఆ కట్టని ఎక్కడకో దూరం క్రస్ ఎపోయే వాళ్ళం అన్నమాట చాలా బాగుంటది చెప్తే అర్థం కాదు కాగాని ఆ ఆయన దగ్గరికి వెళ్తే మన మనల్ని నౌట్ చేస్తాడు లాస్ట్ కి అతి తీసుకపోయి ఆ సర్ ఏదైతే ఫస్ట్ గీస్ మ నిల్చిన సర్కిల్ ఆ సర్కిల్ కి లేసినాం అనుకో ఆట అయిపోయినట్టే మళ్ళీ అతనే దొంగ అయినది చాలా బాగుండేది. అసలు ఆడుతుంటే ఎంత బాగుండేది అప్పుడప్పుడు
హ
అక్క వాళ్ళు ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా ఆడేది అసలు అనిపించేది
అది కూడా సేమ్ ఉప్పు తెచ్చుడు లేలానే ఉంది కదా
ఆ బాగుంటది ఇంకా ఉప్పు ఉప్పు పెందరాని కూడా ఆడేది కదా అసలు మస్ అంత
ఆ అది కూడా సేమ్ ఇట్లనే వాళ్ళు ఆపుతుంటారు దొరకకుండా ఒక కాల
మస్తు అనిపచ్చేది అసలు గేమ్స్ ఒక అప్పుడయితే ఇప్పుడు ఏమున్నది అన్నిీ ఫోన్లలో లూడో అని చెప్పేసి అ దాని ఏదన్న ఆడుతున్నాము కానీ ఒకప్పుడు చెస్సు క్యారమ్ షడ్ తెలుసు ఔట్ డోర్ ఇన్ండోర్ మస్స ఆడేది అసలు ఎంత ఆ బా ఎంత బా అనిపించేదో కబడ్డీ అయితే అసలు జోకిగా నవ్వి నవ్వి పడిపోయే వాళ్ళం
కొక్కొ అయితే ఒరికి ఒరికి ఇన్నవడె
ఆ బక్క ఉన్న వాళ్ళందరుూ ఒక సైడ్కి ఉండే లడ్డుకున్న వాళు అందరు ఒక సైడ్కి ఉండది అసలు పట్టుకున్నారంటే వదలకపోయేది కింద పడేది మ సందమ అనిపించేది అందరం కలిసిి స్విమ్మింగ్ కి పోయేది ది బావీలలో కింకా ప్రతి ఒక్క గేమ్ ని ఎంజాయ్ చేస్త తుండేది ఇప్పుడు ఉన్న వాళ్ళకి అసలు గేమ్స్ అనేవి తెలిదు ఏమనంటే ఫ్రీ ఫైర్ గేమ్స్ లూడో పబ్జి ఇవి తప్ప అసలు ఇలాంటి గేమ్ మళ్ళీ ఈ పచిస్తోనే పచీస్ తతోనే మళ్ళీ ఇంకొక గేమ్ కూడా ఆడు తోర్ పులి మేకా అని చేప్పేసి
పులి మేక కూడా చాలా బాగుంటాంది
చాలా బాగుంటుంది మేకలన్నీ ముందు వెళ్తుంటే పులి ఒకటి వెనక వస్తూ ఉంటది పంద్యం ఇట్లా వేసినప్పుడు ఎన్ని పడుతాయో అన్ని పులి తినేసిద్ది అద్ది అట్లా మేకలు కూడా ముందు ఉంటారు అంట అసలు గేమ్స్ అప్పట్లో ఎంత బాగుండదుో అదే అందం తాకాయలు తినే వాళ్ళమాటి ఒక ఏమంటారు తాటి ముంజల్ని కట్ అట్టలు కట్టి ఒక బండిలాగా చేసుకుొని ఉరికేది అసలు ఆ సంతోషమే వేరున్నా అసలు అప్పట్లో ఆ గేమ్స్ ఆడుతుంటే అసలు బయట ప్రపంచమేద తెలియకుండా సంతోషం మాత్రమే అసలు ఇంత బాగుండేదో స్వార్థం ఇట్లాంటి ఏం రాకుండా మంచి ఉండేది
ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా బండ్లు తయారు చేేసేది తాటికి కాయలు తటీయి నా బండి బాగుంది నా అంగి బాగుంది అనుకుంటుండే. అది
నల్ ఇంకా ఇ మీ కూడా చేస్తుండే వాళ్ళం కదా తాటి ఆకు క్కులతోని ఫ్యాన్స్ చేేసే వాళ్ళం ఉరికే వాళ్ళం గాలి వచ్చినప్పుడు
దానికోసం ఒక ములు తేపి ములును పెట్టడం
నా ఫ్యాన్ ఎగురుతుంది నా ఫ్యాన్ ఎగురుతుంది అని చెప్పేసి ఇహిహీ ఆస్థి దొరకడం అసలు సంతోషం వేరే ఉండే ఇంకా గుంజాలు ఉన్నాయనుకో ఒకొక్కరు ఒకొక్క గుంజ పట పట్టుకొని ఉండాలి మధ్యలో ఒకరు ఉండాలి. దొంగ ఒక గుంజ కాకుండా ఈక ఓ గుంజత్ తప్పించుకొని ఒక్కొక్కరు ఒకొక్కరు పట్టుకునేది ఊర్లలో అయితే ఎక్కువ ఉంటాయి ఇట్లాంటి గుంజలు కాబట్టి అసలు ఎంత
అది స్కూల్లో ఆడుకునేది
అసలు మస్ ఉన్నాయి అమ్మ వంటలన్నీ ఈ రోజుల్లో ఇవన్నీ ఎవరికి తెలియదు. కానీ మనకు తెలిసిన ఆటలు అసలు మనది నా లైఫ్ చైల్డ్ హుడ్ అంటే అన్నట్టుండే.
అ
కదా చాలా బాగుండేది అసలు హు మళ్ళీ మనకి పాత జ్ఞాపకాలు గేమ్స్ అన్ని గుర్తు తెచ్చుకున్నందుకు
రిక్వదే
సరేలే ఉంటా మరి బాయ్